ఆ
కారంమండి
నమస్కారం అండి ఎలా ఉన్న అసలు
బాగున్నామండి మీరెలా ఉన్నారు
బాగానేఉన్నామండి
అమ్మానాన్న అంత బానే ఉన్నారా
ఆ అందరు బాగానే ఉన్నారు
ఉ భోజనం చేశారండి
అహ్ ఆ చేసామండి మీరు చేసారా
ఆ చేసామండి
ఏం కూర అండి ఏ చికెన్ ఒండాము అండి
మాది గోంగూర అండి గోంగూరనే చి తిను కర్రి వండారు
ఉహు ఉ ఒకే ఏం చేస్తున్నారు ఇంకేటి విశేషాలు
ఏమున్నాయండి మనదగ్గర దగ్గర ఏముటాయి మీరే చెప్పాలండి ఎంచేస్తున్నారు పిల్లలు
పిల్లలు ఉ చిన్నబ్బాయి ఇప్పుడేనండీ పడుకున్నాడు ఐదు నిమిషాలు అవుతుంది నన్నీయ్యండి కొనుకుందాము ఏ కాదు అండి పెద్దోడు ఆడుకుంటున్నాడు
ఆడుకుంటున్నాడా
ఉమ్ పండుకొబెడితే పడుకోలే
ఉహుమ్ ఏ మాట్లాడు
ఆడుకు ఉంటు నడు ఉమ్ ఆ బ్యాట్ తీసుకొని ఏ ఆడుకుంటాడు బాల్ బ్యాట్ ఆడుకుంటాడు అ లెక్పోథే ఆ కోడిపిల్లల్ని తెచ్చారు వాళ్ళన దాంతో ఆడుకుడా ఆడుకుంట
కోడి పిల్లలతోనా కోడిపిల్లల ఏంటండి అక్కడి కోడిల్ పిల్లలు కోడి పెట్టిందా
కోడి పెట్టలేదండి రంగురంగులువి
ఆహ బజార్ లో మీ పిల్లల్ని తీసుకొచ్చారా ఓకే ఓకే ఇవి చాలా క్యూట్ గా ఉంటయి
కరెంట్ తో తయారు చేస్తారు ఆ
అ ఏ కలర్లు ఉన్నాయండి ఇప్పుడు మీ దగ్గర
గ్రీన్ ఎల్లో ఆరెంజ్ అతే రెడ్
గ్రీన్ ఎల్ ఆరెంజ్ పింక్ రెడ్
ఇట్టే కా ఆ అవునండి మన్నా ఎంబటండి తీసుకొచ్చాడు ఏం వర్క్ ఏమి లేదా ఇప్పుడు మీకు
వర్క్ ఏం లేదండి ఖాళీగానే ఉన్నాను ఇప్పుడే కస్టమర్లు వస్తే వాళ్ళని పంపిచ్చేసి మీకెల వాడు తీసుకొచ్చారు అది తీసుకుంటారంట వెహికల్ వాడి తీసుకొచ్చారు ఎవరొ తీసుకుంటారంట
హా
ఉ
అవు
ఎన్ని ఇంట్లో ఏమన్న పని లేదా ఇంకా ఏమన్న వంటకం
ఉందండి ఏం వంట ఏం చేయలేదండి
ఇంట్లో ఏముంటది వర్క్ అదేలేండి
ఉండదండి బట్లా
బట్లు ఉతకడం అంట్లు తోమడం ఇవ్వే కదా అన్నం వండుకోవటం కూర వండుకోవటం ఇల్లు తుడుచుకోవటం
ఉహు చూసుకోవాలి కదండి పిల్లలతో మా చిన్నబ్బాయి లెగిస్తే ఏ పని చేయనిడు
పిల్లలకి ఏం తినిపిస్తున్నారండి
ఇంకా ఏం తినిపిలేదండి ఇప్పటికి
ఉం లేవు డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమన తినిపిచ్చలేదా పిల్లలకి
తినిపిస్తామండి అంటె అయిపోయినయి డ్రై ఫ్రూట్స్ త్యా త్యావాలి.
ఉహు
వాళ్ళ నాన్న
బాదం తినిపించండి పిల్లలకి బాదం
బహ
హుం బాదం తినిపిచ్చండి పిల్లలకి బాదం చాలా మంచిది బాదం ఒకటి అరటిపండు ఒకటి
హు మా పెద్ చిన్న మా పెద్దబ్బాయి ఫ్రూట్ తినడండి
తినిపిచ్చండి ఎలాగో అలా పౌడర్ చేసి
హు తినిపియ్యాలి ల్యాపోతె చుక్కిలాగా వడా చేసేయాలి
అవునండి అలా చేస్తేనే మంచిద్
మ్మ్ కొంచం తీయగన్నదిగా తింటారు
అవునండి ఇది ఖజ్జురము ఇంకేమి తీసుకుంటారు మీరు ఇత్తన ద డబ్ ఫాలో వస్తది అదేనా
ఆ అవును మ్మ్ డేట్స్
మ్మ్ ల్యాప్ పోతే మామూలుగా కవర్లో వస్తాయి చూశారా తక్కువ ధర యి అయి
హ్మ్ హు డేట్స్ అది పెట్టి మూడు వందలు ఏమోనిద్దిగా అండి అది
ఆ హ అదే క అది కాకుండా మామూలుగా ఉన్ టయి కదా నూట బాగా బాగా యాభై రూపాయలు ఇస్ కీ
అవి కావండి మావల్ ఖర్జూరం అది అది మావల్ ఖర్జూరం
పలవాడరా అండి
వెనుకజ్జరం ఉంటారు ఆ వాడతారు కానీ దానికన్నా ఇదే ఎక్కువ గుజ్జు ఉడిది
అహా తెల్ల డబ్బాలో వస్తంది
దాంట్లో గుజ్జు ఉండదు కువా ఓన్లీ మాలు తినడానికి ఆ ఇదైతే డ్రై ఫ్రూట్స్ తో లడ్డడు కూడా చేస్త బస్
తెల్ల డబ్బాలోద అయితే డ్రై ఫ్రూట్స్ కూడా చేయొచ్చు అంటారు
ఆ అవును
డ్రై ఫ్రూట్స్ లడ్డుతో ఏమేమేమి చేస్తాం సరేడి డై ఫ్రూట్స్ లడ్డు చెస్తార్
పుచికేయ్ గింజలు గుొమ్మడికాయ గింజలు
పుచ్చకాయ గింజల పుచ్చకాయ గింజల అంటే పుచ్చకాయని డైరెక్ట్ ఎండబెట్టి తీస్తారా
ఆ గింజల్ని ఎండబెట్టొచ్చు చు పెట్టి మేము తీసుకోవచ్చు కానీ అది మాకు కుదరగా ఉందుకని చిన్నగా అయిపోతాయివేండి థే
మరి ఎలా అండి అవి కుచ్చికయ గింజలు గుమ్మడికాయ గింజలు అండి పంప్కిన్ సీట్స్ అంటారు కదా
ఆ గుమ్మడికాయ గింజలు మేము చేసుకోవచ్చది వచ్చు చేతితో వచ్చిదిది సని గుమ్మడకా ఎరడుంచి రచి తెస్తామండి ముద్దురిది కావాలి
మాదిరిది కావాలా
ముదుర్ది తెస్తే అది పైనది మేముేమైనా చేసుకోవచ్చు హల్వా అయినా లోపలిది ఆ అంటే కాయా
అదేలేండి
కాయతో హల్వా అయినా చేసుకోవచ్చు ఆ గింజల్ని ఎండబెట్టుకోవచ్చు అంటున్నాను
ఇంకేంటండి తలెం చేస్తున్నారు
ఫస్ట్ గాడి సింహాచలం ది
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇంకేంటండి సంగతులు
హలో
చెప్పండి హలో చెప్పండండి
ఆ చెప్పండి మీ అమ్ మీ ఇంట్లో ఏం చేస్తున్నారు మీ అబ్బాయి
మా అబ్బాయా మా అబ్బాయి ఏమో చిలిపిల్ చేష్టలు ఎక్కువండి ఇద్దరికి ఇద్దరు పెద్ద గొడవ చెయ్యద్దండి అబ్బా మ్ ఒకళ్ళకి ఏమన్నా ఇస్తే ఇంకోడికి ఇపో
ఉందా అలా ఇంట్లో కూడా అదేనండి గోల ఒకే వియాల్లో పనుకుంటారం త ఈ చిన్నబ్బాయ్ వాని కోరుకుపోతున్నాడు
ఉమ్
ఉ హ్మ్ మానుగా చేయేశాడు ఉయ్యాల మీద
హ్మ్
ఎందుకేశావని కొరకబోతున్నాడు. అబ్బాయికి అది కాగా నిద్ ద్రొస్తుంది. వచ్చేటప్పటికి, ఏమరుస్తున్నాడో వాడు. నిద్రొచ్చి ఆ వును
ఈ చిన్న పిల్లాల వయసు మళ్ళీ రాదు కదా. ఈ మెమోరీస్ వాళ్ళికి, మనం చాలా జ్ఞాపకంగా పెట్టాలి అందుకనే చిన్న పిల్లల్ని కొట్టకూడదు చాలా వాళ్ళు పెద్దయ్యే దాకా జాగర్తగ్ కాపాడుకోవాలి
అల్లు కోట్ ట్టకూడదు మేం అనుకుంటామండి. ఇరిటేషన్ జే తేప్పిస్తారు వాళ్ళు ఏక్యా వసీ
ఇరిటేషన్ తెప్ పిస్తారండి కానీ ఆళ్ళు త మాట్లాడాలి
ఊనా. ఈ పింకు కోడి పద్దాకలా బయట్కోస్తుందండి. ఎట్ట వస్తుందో ఏమో
హ్మ్ అడ్డమేసేయండి ఏదో ఒగటి రాకుండా
వెస్తున్నా వస్తుందది ఏందో అసలు అద్ టి విష్యాలు చెప్పండి
ఏమన్ న్నాయండి మీరే చెప్పాలిండి
నిన్న మీ అక్క వాళ్ళు వచ్చారన్నారన్ కరణ్
ఆ అవునండి వచ్చారు నాన్ సండేగదా. వచ్చి కాసేపు ఉండి మాట్లాడుకుని వెళ్ళారు
హ్మ్ ఎందుకు స్ సండే సండే వస్తారా మీ అక్క వాళ్ళి
సండే సండే ఏమి రారంండి ఏ నిన్న సండే గదా అనీ బావ గూడా ఖాళీగా ఉండని వచ్చారు
ఓహువ
ఏం చేశారీవాళ్ళ స్పెషల్గా
మొన్న ఏం చేయలేదండి. అవేనండి చికెన్ కర్రీ చేసాం
చేయలేదా
అంటే అది కబాబ్ అంటారా అదేయాలండి అది మషలాలేసి
ఆహా మరి చేయండి అది
అంతే అది చేయాలంటే ఎండ రావాలి ఎండ వస్తే
బాగుండిద్ది అంటారా ఎండిప్ కే భాగా
అవును అది మసాలాలు మొత్తం దానికి దనించి ఎండ రావాలి దానికి ఎండుంటే బాగా ఎండిద్ది అది పురుగులు కూడా పడవు
పెండ్రైవ్ లో చెప్పింది
సరేనండి రేపు కలుద్దామండి ఓకే బాయ్ ధన్యవాదాలు
ధన్యవాదాలండి